హలో
బావున్నారా అండి?
ఆ బావున్నా అండి మీరేం చేస్తున్నారండి?
ఏం లేదండి ఖాళీగానే అని కూర్చున్నాం. తిన్నారా?
అప్పుడేనా వంట చేయాలండి
కెలేదండి
ఇ ఇప్పుదు కో అదిగాగి ఇప్పుడే పని అయింది. స్నానానికి వెళ్ళొచ్చాండి ఇప్పుడే స్నానాలు అయినాయి.
ఉమ్
ఉమ్
ఇదేమయిద్దండి మరి తినేసరికి
ఆ తొమ్మిదిన్నర తొమ్మిది అయితది టిఫిన్ చెయ్యాలండి
ఉ
ఇంగ అన్నాలు తినం గ మద్ మధ్యాహ్నమే వండిన అన్నం పెట్టుకుంటారు
ఆ హ
టిఫిన్స్ సేమ్యా ఉప్మా చేయాలండి మీ జయ అత్త మస్త్ దాండి సేమ్యా ఉప్మా
రాదండి చేయటం రాదండి తినడం వస్తది
తినటం తెలుసు ఆ చేయటం రాదా
రాదండి నేర్పియండి నేర్చ్
ఏముందండి తాలింపు మామూలుగా ఉల్లిగడ్డ టమాటా క్యారెట్ అన్నీ వేసి తాలింపు వేసి ఎసరు పోయటం అండి ఉప్మా చేసినట్టేనే సేమ్యా కొంచెం కళాయిలో దో దోరగా వేయించాలి ఉ నోట్లు వేసుకుంటే కరిగిపోతదండి
బాగా చేస్తారా అండి మీరు వంటలు వంటలు బాగా చేస్తారా అండి మీరు
ఆ ఆ చేస్తాం సేమ్యా ఉప్మా మాజేస్తా మ్యాంగి అన్నీ చేస్తా మజ మ్
డి చికెన్ బిర్యానీ కెన్ బిర్యానీ చేస్తారా అండి
నాకు రాదండి చికెన్ బిర్యానీ రాదు మామూలు బిర్యానీ చేసుకుంటాం ఆలుగడ్డ కుర్మా చేసుకుంటా పన్నీరు టమాటా పన్నీర్ చేస్తా
పన్నీర్ కర్రీ అంటే బాగా ఇష్టం అండి నాకు చేసి పెడతారా మీ ఇంటికి వస్త వస్తా నేను
రండి చేస్తా నేర్పమన్నా నేర్పుతా ఏముందండి నెయ్యి ల
అన్ని వంటలు నేర్పి
నెయ్యి లో ను పన్నీరు ముక్కలు పీసులు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఐదు ఆరు రోజులు వస్తుంది ఎప్పుడంటే అప్పుడు చపాతి మీదకి అన్నిటికి వాడుత ఓన్లీ అన్నాలోకైనా బాగే ఉంటది ఉత్తన్నలోకైనా ఉత్తన్నం కన్నా చపాతి మీదే సూపర్ ఉంటదండి
నేర్పిస్తాను బా ఖచ్చితంగా నేరుపియాలండి నాకు నేర్పించండి నేను వస్తా మీ ఇంటికి
స్తె అప్పుడు రొండు రోజులు ఉండండి ఏది